హలో బాగున్నారాండి
డి
ఏం చేస్తున్నారూ
ఏం లేదండి మీరు
మేం ఎంచెస్ వంట అయిందా అండి మీది
ఆ అయ్యింది అండి
ఏం కర్రి
మాది బెండకాయ ఫ్రై అండి
అవునా మీ పిల్లలు ఏం చేస్తున్నారండి
పిల్లలు ఏం చేయలేదండి టీవీ చుస్తున్నారు
మీరు రేపు శ్రీరామనవమి కదండి మీరు ఎక్కడిక వెళ్తున్నారండి
మా దగ్గరలో ఉన్న రామాలయం ఉందండి అక్కడికి వెళ్తాం
రేపు ఏమేమి చేస్తారండి అక్కడ
అదే కళ్యాణం కదండి నవరా త్రులు స్టార్ట్ కొన్ని గుళ్ళల్లో రెండోళ్ళు ఇవాళ రేపు కొన్ని గుళ్ళలు నైన్ డేస్ నుంచి అయితున్నాయి నైన్ డేస్ అని నవరాత్రులుగా రోజుకోటి దేవున్ది ఇట్లా ఇవాళ నిన్న అవి ఇవాళ మంగళ స్నానాలు
ఆ
రెండు బాగా చెప్తారు కానీ కొన్నీ గుళ్లలో నైన్ డేస్ నవరాత్రి ఉన్నట్టు ఇగ
నైన్ డేస్ అంటే ఇప్పుడు అమ్మవారు వినాయక చవితి ఎట్లనో అట్లనా అండి
ఇక్కడ అది రైల్వే గేట్ కాడ అరవై సంవత్సరాల నుంచి అరవై ఓ సంవత్సరం అండి శ్రీ రామనవమి అక్కడ మంచిగా ఇక్కడ ఉంటదండి మా దగ్గర రైల్వే గేట్ ట్ అంటే అటు కోటర్ సైడ్ ఉంటది రైల్వే రైల్వే స్టేషన్ కి ఉంటది అవునండి మా ఇంటి ముందు అతనే అయ్యేగారు అక్కడ అయితే వెళ్దాంమండి మేము అటే వెళ్తాం కంపల్సరీ
అవునా తినరాండి
లేద్ లేదండి ఇంకా తినాలండి తినలేదు ఇంకా
ఇష్టమండి మా అమ్మ రేపు పొద్దున పొద్దున స్నానం చేసి పో అంది మా అమ్మ
అవునా ఎల్లలండి వెళ్తే మంచిది హా కదా దేవుని నమ్కున్నా కదాండి మన మీరేన
అవునా మీకు ఏమేమి వంటకాలు వచ్చండి
మాకు అన్ని వంటకాలు వచ్చండి
అన్ని అన్ని వచ్చాండి లైక్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ
అవి కొంచెం కొంచెం సంథింగ్ అట్లా
ఆ కర్రీస్ బాగా చేస్తారండి మీరు మాకు ఒకసారి క్యారేజ్ పంపుతార ఏదన్న కర్రీ మీకు మీరు బాగా హైలైట్ అంటే ఏ కర్రీ చేస్తారండి
ఏవైన కర్రీ మటన్ చేస్తానండి ఎక్కువ మా ఆయన మటన్ బాగా ఇంట్రెస్ట్ మంచిగా తింటాడు అని చేస్తాను
లేదు లేదండి నేను నాన్ వెజ్ తిన కదండి ఎక్కువ వెజ్ లో ఏం చేస్తా అని
వెజ్ లో కర్రీస్ పప్పు పప్పు కూరగాయల అయితే ఇద అన్ని కూరలు అలసంధకాయ్ బీరకాయ్ అలా
ఆ
నాన్ వెజ్ కూరగాయలు తినారన్టారు కదండి మీరు
దాలో ఉన్నాయండి ఆ అర్థం మా అయితేలేవు మా ఇంట్లో అ
అవునండి ఎందుక అలా మరి మీరు అలా వేసుకుంటున్నారు ఎందుకండి
ఏమో మా అమ్మ అట్లనే ఇస్తుంది ఇగ
ఆ
లే మొన్న చేసింది అండి మా అమ్మ మటన్ చేసింది మస్తుండేయండి
హలో
మీ నాన్ వెజ్ ఎక్కువ తినమంటున్నారు కదా అండి
ఎక్కువ తినబుద్ధి కాదండి నాన్ వెజ్ నాకు ఇష్టం ఉండది నాకు మెయిన్ నచ్ అంటే మా అమ్మ సోమవారం చేస్తది కందిపప్పు పావుడాలు ఇవే అండి
అవునవును మంచి దని హాబిట్ అండి మీరు మండే ఫ్రైడ్ నాన్ వెజ్ కదా అండి
తిన తిన అండి మా అమ్మ జమ తనే ఉన్నా అండి మా అమ్మ అద్ద అన్నది చిన్నప్పటికెళ్ళి
మంచి హ్యాబిట్స్ అండి మీరు అన్ని మీ అమ్మ మాట మీకి వెళి నడుస్తారు కావచ్చు కద అండి
మా తమ్ముడు మా తమ్ముడు ఉన్నాడంండి ఆయన ఆయనకి ఇష్టపచ్చింది ఏస్తాడు ఆయన ఇష్ట రాజ్యమే అండి ఇంట్ల
మాట కూడ వినాలికద
ఆయన వినడు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారట కదా అండి ఒకరు ఇంటరు ఒకరు వినరని మా ఇంట్లో నేను ఇకోడు మా తమ్ముడు ఆ మీ పిల్లలు ఏం చేస్తున్నారండి
మా పిల్లోలు ఏంచేయలే అండి ఊరిగేన్ ఉన్నారు
ఆ మీరు రెటైన వెళ్ళిళ్ళ అండి ఫంక్షన్స్ ఈ
అ అట్ట వెతారండి ఈ తీర్థయాత్ర వెళ్తారా ఎటు అయిన
నేను పోయినా అండి రీసెంట్ గా ఇప్పుడు డిసెంబర్లా
అవునా
ట్రిప్కి వెళ్ళినా అండి కేరళ
అవున అండి
చిబరిమళ్ళ టెంపుల్ వెళ్ళిన అజమయి బీచ్ అని ఉంటది శివ స్టాచ్యూ గ్గరా బీచ్ మల్ల తిను ఆ ఆ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అది ధనుష్ కోటి గూడ ఏళ్లిన అండి
అదే అదే
రామేశ్వరం, ధనుష్కోటి, తిర్నంతపురం కన్య
బావుంటయిన్నయిన్నది చూస్త గద ముంబై లో బావుంటయి అన్నట్ డి మేమేంది రామేశ్వరం అయితే కంపల్సరీ వెళ్ళాలండి మనము చేసి రామేశ్వరం వేళ్తే మన చేసిన పాప ప పుణ్యాలన్నీ పోతయట అండి
అవునండి ఒక ఇరవై రెండు బాయిలుంటయ్
అదే అదే ఆ బాయిల వాటర్ తాగుతే అది ఆ బాయీ ఎవరు దోడిల్లంటే రాముడు సీత కోసం అక్కడ దోదిండటసలు బాయి అది
ఆ నేను మా మా వోళ్ళకు తెచ్చినా గనీ మా వోళ్ళు వేస్ట్ చేసిళ్ళు ఆ వాటర్
అవునా చ్చి మాకు పంపించిన అయిపోవు, కని అవి దొరకయి గదా అండి అసలు స సర్వసధరణంగా వాటరు
అంటే ఆల్లూ ఇట్లా ఎందంటే ఇట్ల బాకీటు బావులకెళ్ళి బాకీట్ దీసి ఇట్ల చిమ్ముతరు. రూ మేము బాటళ్ళు గిట్ల పట్టుకొని ప్రతీ బాయిలయ్ ఒక రెండు చుక్కలు మూడు చుక్కలట్ల అట్ల నింపుకోని దెచ్చినమండి మేము.
అయ్యో అవునా అండి కనీ మంచిదండి ఆ వాటరసలు దొరక్ క ఎవ్వరీ గుండుగ, ఎందుకంటే అవి సీతమ్మ కోసము తోడిన బాయ్ అంటసలు అది
ఇరువై రెండు బావులయ్ ప్రత్తి ఒక్క చుక్కు ఉంటదండి అందులో ఒక్కొక్క బాయియయితే
అవునా అండి అది సముద్రం మధ్యలో ఉంటయి గదండి బాయిలు?
ఆ, మస్తుంటదండి బాగుంటది అక్కడ. మీరు గూడా మీ హస్బెండ్ తోటి ఒకసారి వెళ్ళండి
మాకంత లేదండి మా హస్బెండ్ అంత టూ లాంగ్ టూర్ జర్నీ జేయనివ్వడండి.
లైఫ్ ఉండేద్ ఒక్కటే సారండి, ఎంజాయ్ జేయ్యాలండి ఎప్పటికి పైసలు జమ చేసి ఏం జేస్తరండి?
చేద్దం గనీ టైం రావాలి గదండి దేనికైనా వెళ్తమ్ పిల్లలు చిన్నగ ఉన్నర్ గదన్ రీసెంట్ గా ఈ మధ్యలో ఐతే తిరుపతి వెళ్ళామండి టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము.
ఆక్కడ బాగుంటద తిరుపతి?
తిరుపతి ఎప్పుడు పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి, ఆయన అసలు ఆయన అనుగ్రహంలేనిది మనం అడుగు బెట్ ట్ట లేమక్కడ ఆయన రప్పించుకుంటనే పోతము. తిరుపతి అయినా, అరుణాచలమయినా. అరుణాచలం గూడా అర్న్ అరుణాచలం విష్
నాకు బాగుందన బాగుందండి అర్నాచల్
వెళ్ళండి అసలు మనిషి అరుణాచలం అసలు శివుడు రప్పించుక్ కుంటే మీరు ఇవాళ రప్పించుకుంటే రెప్పో గలుగుతరు ఆయన అట్ల, ఆయన అంత అనుహ అనుగ్రహం
అరుణాచలం బోవాలనుంది గనీ ఇగ ఎ న ఆయన ఆగ్రా ఆజ్ఞ గురించి వెయిట్ జేస్తున్న అండి.
ఆ ఆయన పిల్పిచుకోడు తిరుపతి గూడా అంతే అండి ఆయన పిలుపస్తేనే మనం వెళ్తాం తిరుపతిగ్గుడా.
ఆ ఇంకా ఏ మ మీ, మీ ఊరెక్ ఎక్కడండి మీది, మీ అమ్మ వా అంటే లైక్ అమ్మ వాళ్ళు అట్లా
అమ్మో గప్పుడు వేంకటేశ్వర స్వామి తెలుసా అండి వెలసిందక్కడ్నే గదండి అక్కడు తిరుపతి దేవుడు తిరుపతి దేవుడు అక్కన్నే వెలసిన్ చిండండి కనక్కడ ఆయనకు ప్లేస్ సరిపోదు అని తిరుపతికి అక్కడికి వెళ్ళిండండి. ఆ తిరుపతిలో ప్రక్కనే రాక్షసులూ అంటే ఆ ఊరు నుంచి ఒకయినా ముమ్మడి పోత్రాజనేటాయనా నడుచుకుంట ప్ర తి సంవత్సరం తిర్పతి పోతుండట ఎప్పటికీ ఆయన ఒకా స్టేజ్ చ్చినంక దేవుడు ఆనెకు కలలోగనపడి నువ్వు ఏమస్తవు ఎప్పడకి నేనే దగ్గరకి అస్త అన్నడట. అత్తయి దేవుడు ఇక్కడకిచ్చి కూర్చున్నడు గాని, నేను ఆయనకి ఇక్కడ ఉండే అంత ప్లేస్ లేదు కాబట్టి నేను అక్కడికే వెళ్ళిండు. కాబట్టి ఇప్పుడు గంగపూర్ జాతర రోజు కంపల్సరరీ అక్కడ దేవుని ఏ ఏ రోజు కూడా మూత వడై కానీ ఆ రోజు మాత్రము
అవునా మీరు వెళ్ళిలా అండి.
మేము వెళ్తాం కదండి, మాదదే ఊర్ కాబట్టి మాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ మేము మధ్యలో కూడా టెం మాకు వెంకటేశ్వర దేవుడు అంటేనే ఇష్టం బాగా
అవునా మీ ఆ మీ ఆయనకి ఏ దేవుడు అంటే
మా ఆయన కూడా వెంకటేశ్వర దేవుడే అండి, మా పిల్లల విష చ్చి నన్న మేము ఆ వెంకటేశ్వర దేవున్నే మొక్కుతాం దేనికైనా. అవునండి పిల్లల విషయంగ దేనికైనా వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటాం మేం
పిల్ల మీ మీ బాబుని ఏం చదిపిద్దాం అనుకుంటున్నారు
బాబు నా అండి, మా బాబు అయిన ఇష్ ఇష్టం అయిన గోల్, ఇప్పుడైతే చదువుతాను బే బర్త్ ఇంకా పెద్దైనా కానీ చదువుతే మంచిగా చదువుతే చదువుపి స్తా
లేకుంటే ఏం చేస్తారండి చదువు తీయరా మంచి చేదవకుంటే
చా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఆపిస్తాం, ఇప్పటి నుంచి వాళ్ళకి గోల్ చెప్పలేం కదా అండి చిన్ పిల్లలే కదా, మరి మీరేమవుతారండి?
ఇప్పటికెళ్ళి చదువుపీయలండి ఇప్పటికెళ్ళయితే పెరుగుతది. ముందు ముందుకెళ్ళయ్ తెలివదండి లాస్ట్ మినిట్ ఇట్ల బేకరయిపోతారు అందరు.
మీరేమయిత రండి?
నాది గోల్ అనే ఏం లేదండి పర్టికులర్లీ ఏదో నేను నీ డిగ్రీ జాయిన్ అయినా, మా అమ్మ చేయబట్టి మా మ్మీ తే అంటే ప్చ్ ప్రెజర్ తో జాయిన్ అయిన జస్ అంతే అండి.
మమ్మీ ప్రెషర్ ఏంటిదండి? మమ్మీ బాధపడే పిల్లల కోసమ అండి ఎప్పుడైనా.
అది కూడా కరెక్టే అండి, కని నన్ను ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చదిలే కదా అండి.
అది మేము ఇప్పుడు అందరు పెద్ద పెద్ద జాబు అచ్చిన కూడా గవర్నమెంట్ లో చదివినోల్లే కదా అండి వాళ్ళు కూడా, అందరూ ప్రైవేట్ ల చదివినోళ్లు ఉండరు కద ఎవరైనా
అదే అండి గవర్నమెంట్ లో చదివిండు నేను కాదంట లేను, ఇంగ్లీష్ అచ్చి ఉండాలి కదండి ఇంగ్లీష్ రా
నేర్చుకోవాలి ఇప్పటికండి మేము చెప్తాను ఇప్పుడు అందరూ అప్పుడు గవర్నమెంట్ ఇంగ్లీష్ చవుతులేద నేర్చువాలె స్పోకన్ ఇంగ్లీష్ బుక్ తీసుకోవాలె ట్రై ఏయ్యాలె ఏదైనా ట్రై చేస్ చిన కదా అండి అచ్చేది
ఏమో అండి మీరు ఏమో గని మీరు ఎంతవరకు చదివింరండి
నేను టెన్త్ ఏ చదివిన అండి, నాకు ఇంట్రెస్ట్ ఉండే చదవాలని ఎందుకన్న నాకు టెన్త్ లో కూడా మంచి మార్క్స్ వచ్చినయ్ అండి కానీ కానీ మా అమ్మ నాన్న ఇప్పుడు చదిపియలే అండి, నన్ను చదువు పియక నాకు తొందరగా మ్యారేజ్ చేశారండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి చదవాలని ఇగ
జండి
నాదా రెండు అండి ఇగ
అర్థం కాలే అండి.
లవ్వు చేసుకో లేదండి అరేంజ్ మ్యారేజే పెద్దలు కుదిరిన పెళ్ళే
ఆ అవునా అంటే టూ సైడ్స్ కెళ్ళి ఒప్పుకుంటరా ఇట్లా?
ఆ ఒప్పుకున్నరండి, ఏడ లేదు మ్యారేజ్ లా కలిసినం నం మా హస్బెండ్ ఇగ చేసుకుంటా అన్నడు, ఆయనకి ఇష్టం మయి చేసుకున్నడు.
ఆ అవునా అండి సరే అండి, నా కాల్ ని, స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు. నేను మళ్ళీ చేస్తానండి, టైం ఉన్నప్పుడు.